ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు
ఏం చేస్తలేనండి తిన్నారా స్నాక్సు ఏం తిన్నారు
ఆహా ఇంగేమ్ లేదండి
లంచ్ చేసారా
ఆ నేన్ తెలవంది చూపినక నీ
ఉ హు నేను కూడా అంతే అండి లంచ్ చేసా స్నాక్స్ ఏమి తిన్లేదు.
ఉహు
హాస్టల్లో ఉంటాం కాబట్టి స్నాక్స్ ఏం పెట్టరు కదా.
అవునండి మీరు తెచ్చుకోవాలి కదా.
అవును గానీ ఇగ తొందర తొందరలో వచ్చేసాను నేను ఏం తీసుకొచ్చుకోలేదు.
ఉహు
జస్ట్ ఒక అటుకులు తీసుకొచ్చుకున్నా కానీ నాకు అంత తినాలని ఇంగ అవి
ఆకలి అవుతుంద.
అయితుందండి. కానీ తప్పదు కదా ఉండాలి. తినకుంట. ఉమ్ ఏంటి?
వినిపిస్తుందా నీకు నా మాటలు.
కొంచెం మీది సో వాయిస్ స్లో వస్తుంది. ఇప్పుడు ఓకే చెప్పండి.
ఏం చేత్తన్నారు.
మూవీస్ చూస్తారా అండి మీరు.
ఉ
మూవీస్ జుస్తరు.
ఏవైనా చూస్తా నేను.
ఇప్పుడు మంచిగా వస్తుంది మీరు ఇందాక ఆ ఫోన్ ఎక్కడైనా పెట్టిండ్ర.
ఆహా లేదండి.
ఫోన్ యూస్ చేసుకుంటూ మాట్లాడుతున్నారా మరి. ఉ
ఆహా కాదు ఎందుకలా.
ఆ అ చెప్పండి మరి ఇంకా.
మీకు ఏ సీజన్ అంటే ఇష్టం.
నీకు మూవీస్ అంటే ఇష్టమా.
అవునండి.
ఏం చూస్తారు మూవీస్ ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం. పాత మూవీసా లేకుంటే ఇప్పుడు వచ్చే మూవీసా.
అట్ ఇప్పుడు వచ్చేటివి కూడా చూస్తా ఓల్డ్ మూవీస్ కూడా చూస్తానండి నేను.
ఓకే ఎవరు ఫేవరెట్ హీరో మీకు.
ప్రభాస్ అండి.
అవునా చూసింన్ర అండి ప్రభాస్ అన్నీ మూవీస్.
అన్నంటే ఆ అది ఆల్మోస్ట్ అన్ని చూస్ చూస్తానండి
ఆహ ఏ మూవీ అంటే ఇష్టం ప్రభాస్ధి.
ఉ అర్ధం కాలేదు.
ప్రభాస్ వి ఏ మూవీస్ అంటే ఇష్టం. మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి.
ఒక్క నిమిషం ఆగండి.
కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా.
ఇప్పుడు ఓకేనా.
ఉమ్ ఓకే చెప్పండి.
ఇంకే విషయాలు చెప్పలే ఏం విషయాలు
అదే అండి ప్రభాస్ ది ఏ మూవీ అంటే ఇష్టం మీకు.
బాహుబలి
ఓకే ఆహా అవును స డార్లింగ్ మూ వీ రీ రిలీజ్ అవుతుందంట కదా వెళ్తున్నారా మీరు
ఆహా లేదండి
నాకా అండి నా ఫేవరెట్ ప్రభాస్ వి డార్లింగ్ ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్
ఆహా
ఉమ్
చూసారా మీరు మూవీ
అప్పుడప్పుడు చూస్తా అండి అప్పుడప్పుడు చూస్తా
ఎందుకు మూవీస్ ఎక్కువ చూడరా
ఆహా చూడనండి అంతగా ఇష్టం ఉండదు నాకు
మ్మ్ హు డిన్నర్ చేశారా
లేదు ఇంకా చేయలేదు ఇంకా టైమ్ కాలేదు గదా ఎయిట్
ఆహా ప్రస్తుతం మీరు ఏం జదువుకుంటారు
నేనా ఆ బి ఫార్మసీ జేస్తున్నా
అయిపో ఐపో నేను నేను కూడా బి ఫార్మసీ థర్డ్ ఇయర్
మ్మ్ హు అయిపోయినంక ఏం చేస్సరు మరి ఫార్మసీ అయిపోయినాంక ప్లాన్ ఏంటి
ప్రస్తుతం ఏం ప్లాన్ లేవండి ఫస్ట్ అవ్వాల్సి అయ్యాక ఆ డిసైడవుత
ఊహూ
అయిపోయాయా వర్క్స్ మరి క్లాసెస్కి ఏమైనా ఇచ్చుంటార
ఆ హోమ్వర్క్స్ ఉన్నాయి రాయలేదండి ఇంకా రాయాలి
ఊహు చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తారా మిమ్మల్ని హోంవర్క్
ఆ చిన్న పిల్లల మే ఇంక మేము అవి ఉంటాయి టాయి అవేవో అసైన్మెంట్స్ అనేసి అవి ఇవి అవే రాస్తూ ఉంటాం ఇంక
నౌ యే డేస్ ఇట్లా సిటీ లైఫ్ లో విలేజ్ లైఫ్ లో ఇట్ల ఉంటాయిగా మీకా అందులో ఏలైఫ్ అంటే నచ్చుతుంది
విలేజ్ లైఫ్ ఇష్టం అండి పల్లెటూరు వాతావరణాలే మంచిగ ఉంటాయి
అంతే అంటారా
అవునండి పల్లెటూరులో అయితే మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అలాగే ఆవులు బర్రేలు కోళ్ళు మేకలు పక్షులు పక్షుల సౌండ్ వాటి మంచి మంచిగా వినిపిస్తాయి కదండి అవి అట్లా కావు కావు అంటూ ఉంటే వాటి సౌండ్స్ మంచిగ అనిపిస్తాయి మన మనసుకి మన బ్రెయిన్ కి ఒక మంచి సైరన్ లాగా మంచిగా అనిపిస్తది సౌండ్స్ వింటా ఉంటే
అవునండి మీరు చెప్పేది కూడా నిజమే
అలాగే చుట్టూ, చుట్టూ ప చ్చటి పొలాలు మధ్యలో ఇల్లు పల్లెటూరులో ఎలా ఉంటందంటే చుట్టూ పొలాలు ఉంటయి మధ్యలో ఇల్లులుంటాయి
అవునండి
ఆ వాతావరణం ఆ చెట్టు పచ్చటి పొలాలు పంట పొలాలు ఉంటాయి మళ్ళీ పత్తులు ఇంకా ఉంటాయి కదా ఇలానే అన్నీ మంచి అంట విస్తరణ వాతావరణం ఉంటే కదా హు
సిటీ లైఫ్ ఎందుకు నచ్చదు
సిటీలో ఎఫ్ ఏస్ అసలు సిటీలో ఏముంటది జస్ట్ షాపింగ్ మాల్స్ తిరగడానికి ప్లేసెస్ ఉంటాయి అంతే కదా అలాగే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది ఎప్పుడు చూసినా బైక్ సౌండ్లు బస్ సౌండ్లు పొల్యూష షన్ ఎక్కువ ఉంటది
అది అక్కడ
అక్కడ అస్సలు అలా ఉండదు కదా మనకి మంచి సౌండ్స్ వినిపిస్తాయి ఆవులవి కొల్లవి మేకలవి వాతావరణం గూడ గాలి సౌండ్ కూడా మనంకి మనం సైలెంట్గా ఉంటే మనకి గాలి సౌండ్ కూడా విని పిస్తుంది అలే మనం సిటీలో ఉంటే అసలు మనం సిటీలో ఉంట్లే చెట్లనే చూడలేం కదా అండి
అవునండి
కదా
ఇంకా
నే మరి మీకు మీకు ఏమంటే ఇష్టం మూవీస్ ఏం చూస్తా సార్ మీరసలు అంటే ఎలాంటి ఎలాంటి మూవీస్
ఫ్యామిలీ టైప్ కామెడీ టైప్ లవ్ స్టోరీస్ ఆల్మోస్ట యూత్ కి ఎంకరేజ్మెంట్ కోసం లవ్ స్టోరీస్ తీస్తారు కాదా ఇంత ఫ్యామిలీ టైప్ ఉన్న అందులో లవ్ స్టోరీ అనేది ఉంటది కన్సెప్ట్ హారర్ మూవీస్ చాల చూస్తా
మీకు ఏది హారర్ మూవీస్ అంటే ఇష్టామా భయం ఇవ్వదా అండి మరి భయం కాదా మీకు హరర్ మూవీ చూస్తే
చిన్నప్పుడు అయ్యేది ఇప్పుడు అవ్వట్లేదండి
అవునా
ఆ మన దాంట్లో హారర్ మూవీస్ తెలుగులో హారర్ మూవీస్ భయంగా కాకపోయినా కామెడీగా చేస్తున్నారు కదా ఆల్మోస్ట్
అవునువును కాకపోతే కొన్ని భయంగా కూడా ఉంటాయి కదా
అవునండి ఏమంతా భయం అయితే అనిపించాడు ఓకే అలా ఓ ఓకే ఓకే ఈగ భయపడే వాళ్ళు చూస్తే ఏడుస్తారు ఇంకేంటి
నాకైతే మస్తు భయం దయ్యం మూవీలు చూడాలంటే
చీకటుంటే గుడ భయమున్నట్టుందిగా
అవునండీ చీకటంటే గుడ బయమే నాకు
అలఐతే కష్టం గదాండి
సమే అండీ
ఏం జేసారు బిహోమ్ అయినాంక మీరేమైన మాక్జెప్తర ఇంపార్టెంట్ ఇట్లా ఏం జేయాలి మీ ప్లానింగ్స్ ఏమన్నా
ప్లానింగ్స్ ఇగ ఏం అర్ధం అవ్వట్లేదు ఒకటనుకుంటే ఒకటవుతుంది
అ ఆల్మో
లైఫ్ ఎటు పోతున్నో లైఫ్ ఎటు పోతున్నో ఏమౌతున్నో అసలు ఏం అర్ధం కాకుంటా ఉందీ లేదు ఇంట్లో మాత్రం ఉండను ఏదైనా ఒక జాబ్ అయినా లేదం టే మెడికల్ కోడింగ్ అయినా
అలా కాదు మీరు ఇప్పుడు ఎక్కనుంచి చదువుకుంటున్నారు హోమ్ టౌన్ నుంచా లేక్
లేదు లేదు హాస్టల్ హాస్టల్
హాస్టల్ ఆ
హాస్టల్లో
ఆహ్
హాస్టల్లో ఉంటా నేను
అవునా అండి
హ్మ్
ఇంకేం మరీ మెడికల్ కోడింగ్ బెటర్ అంటారా మీ ఒపీనియన్
హ్మ్ అవునండి బెటర్ చాలా బెటర్ ఓకే అండి మరీ బాయ్
బాయ్